హలో ఆ వినిపిస్తుందా ఆ ఓకే ఓకే బ నా కూడా వినిపిస్తుంది. ఉన్నటుండు సడంగా నేను మాట్లాడుతూనే ఉన్నా అది, కాల్స్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కాని అటు నుంచేంలేదు, ఇటు నుంచేంలేదు.
అదే మేడమ్ ఇంకా హ ఇంకా ఉగాది ఎలా చేసుకున్నారు. ఈ రోజు
ఏ ఇగ పండుగలు ఎక్కడ మేడం నెల రోజులు ఏం పండుగ లేక మాకు ఆ చనిపోయిండ్రు ఇపడికే పా పదిహేను రోజులు రేపు ఇగ గంగకి వెళ్ళి మా ఊరికి మేం వెళ్ళిపోతాం. ఇ నెల రోజుల తర్వాత మళ్ళీ చేసుకుంటరు. అప్పుడు ఒక్క రోజు వచ్చి ఇట్లా వెళ్ళిపోతే అయిపోతది.
ఆ అదే
మామ సొంత మామనే
ఆ
ఇట్లా సైకోనూడిపోయ్ ఇగ ఇగ ఈగ పండుగలు ఉన్నాయి గానీ, ఇప్పుడు ఈ పండుగ రోజు చనిపోతే మాకు పండుగ ఉండకపోతుండే అని పండుగ రోజు చనిపోలేదు సో మాకు పండుగలు ఉన్నాయి గాని ఇప్పుడు చేసుకోవద్దు అట్లా అనుకుంటా ఒకసారి గంగకు వెల్లి వచ్చినా అను అట్లా ఇక ఏమి ఉండదు వన్ మంత్ వరకు దీపం ముట్టించొద్దు ఇక దాని తర్వాత అయిపో ఇంక ఏమి ఉండదు అట్లా అన్నట్టు
ఆ
ఇప్పుడు ఈ జనరేషన్ ఐంత కూడా ఎవరు చేత్తలేరు గానీ అవునలేదు పాది రోజులు పన్ను రోజుగాది చేసుడు ఎక్కువ ఉంది ఇప్పుడైతే ఏది గద్ సూతకం లెక్క ఉండాలంటే ఉండాలి ఇక రానున్న రోజులు మంచి మంచిగ ఉంటది మంచిగ ఉండదు అట్లా అనుకుంట
ఆ
అదే మా తెలిసిన వాళ్ళ ఇంటికి ఎళ్తే చేతుల కూ పూలు కట్టి అంటే బాగా పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చి ఇట్లా మొక్కుకున్నటట్టు చేసి రు ఆ అదేందా అనుకుంట మాకాడదా ఇదేందిర దేవుడా చేతిలో ఫుల్ కట్టి మొక్కుతున్నరు పోతున్నరు ఆ చిన్నోళ్ళు పోన్నారు అట్ల ఎందుకు అనుకుంటాం మేమ అనుకున్నాం ఈగ వాళ్ళతో పాటు మా మాక్ తెల్వదు కదా వాళ్ళతో పాటు మేము కూడా మొ
ఆహా ఆహా ఆ ఎం గాదు మేడం మంచిదే అంద దేవ్ బ హజ్ కు అంటేనే అ మేము సగం దేవునికి ప్రార్థనలు మొత్తం చేయరని అన్నట్టు
అహా కాదు వాళ్ళ చేతిలో పువ్వులు ఉండుడు వాళ్ళని ముక్కుడు ఏంది
ఆ అలా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆల్లు బ్లెస్సింగ్స్ తీసుకుంటదన్ టు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీస్ అంటే అక్కడ వెళ్తున్నారు కదా ఉమ్ కనీసం వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటేనా అక్కడ వెళ్ళి దువా చేస్తే హుబులు అవుతాది అన్నట్టు ఒక ఆ ఉద్దేశంతోనే అలా అందరం వా అలా చేస్తార అన్నట్
అంటే వాళ్ళు ఆ పండుగ అప్పుడు ఏళ్తారా అన్నట్ట లేకపో
లేదు ఇగ వాళ్ళకి వెళ్ళచ్ వచ్చిన చేస్తారు మళ్ళీ వెళ్ళే ముందు చేస్తారు అన్నట్టు
అచ్చనా లేదు ఈ ఈ పండుగ రోజే మేము ఆ రోజు సడెన్ గా కలిసినం తెలిసిన వాళ్ళకయితే వాళ్ళ అట్లా చేస్తుండే చుసుడు మాక్ పెద్ద విచిత్రం అనిపించడు ఇదేంది అందరి చేతులో పూవులే అందరి చేతులో పూలె మరి చిన్న పెద్ద అందరి చేతులు పువ్వులే
అవునా అయితే మరి వాళ్ళు ఏమని వాళ్ళు ఏమనా జరుపుకున్నార ఉ రొ తెలియదు కానీ మాక్సిమం అయితే అట్లా అక్కడ వెళ్తేనే అట్లా
మొగళ్ళ చేతుల పువ్వులే ఆడోళ్ళ చేతులో పూవ్వలే చిన్నపిల్లల చేతులు పువ్వులే మొత్తం మత్తండే ఇదే పండగ ఉండే ఆ అచ్చేల్ పోయిన ఒక సేమియాలు చూడు మాట్లాడురు ఇలాంటి గడబడ ఉ తేగదా ఇకా చి చంద్ర సీటీ లో కొత్త కొత్త వేరే కొద్ది వేరే చుప్ వరు కదా అట్లా ఎక్కువ అక్కడ బురకాలు ఎక్కువ తక్కువ వేసుకుంటరు ఆ ఎట్ల మెల్లగా సిటీకి కెళ్ళే లోపు ఇ బురకలు తక్కువ అయితాయి నాకు తెలిసిన చద సగానికి సగం మంది ముస్లిమ్స్ అసలు బుర్కా అన్నది అసలు వాళ్ళకు ఆ బుర్కానా కాయ్ కో అంటారు ఇగ అసలు వాళ్ళకి బుర్కా కొన్నారు వాళ్ళ దగ్గర ఉన్నదో కూడా మాకు నాకు తెలియదు తెలుసా పెళ్ళి రో
యాక్చువల్లీ ఎటు సైడ్ వాళ్ళు వేసుకోరంటే ఇటు ఆంధ్రా సైడ్ వాళ్ళు మహారా కాస్ట్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ రేస్ డానికి నార్త్ ఇండియన్స్ ఇష్టపడరు. నార్త్ ఇండియన్స్ ఇష్టపడరు కానీ మనకి ఇటు టారండి కంపల్సరీ ఇండియా లో మాత్రం పాటిస్తారు. అట్ సైడ్ వాళ్ళు అంతగ పా ఒక స్కాప్ మాత్రమే కట్టుకుంటారు ఒక స్కాప్ కూడా యు స్కాప్ కడతారు గంతే
కట్టుకుంటారు కానీ ముఖానికి కాదు ఇట్ మనం బయటకి వెళ్ళేటప్పుడు బండి మీద నడుపుచ్చే ఈ మహారాష్ట్ర ఎం అంటే బండి మీద పోయేటప్పుడు ఇట్లా కట్ ఓన్లీ కల్సిడర్ కళ్లే కనబడ అది టోటల్ గర్ల్స్ మొత్తం అదే పని ఉంటారు అందులో ముస్లిలీం కనబడదు హిందులు
ఆ కనబడరండి అవును
ఇట్లగా ఉంటా
ఊ మ్ ఇంక
ఉమ్ కొత్త టాస్కులు ఏమైనా వచ్చినాయా మీకు
లేదండి ఇంగ రాలేదు ఇదె
ఆ కాదు కాదు ఇది ఇది రా కున్నా గాని కొత్త టాసులు వచ్చినా గాని నాకు రాలే గాని మా ఆయనకు కొత్త టాస్క్లు రి రిఫ్రెష్ చేసిందయితే ఇది కానేకాలే ఇంకా ఐదె అయినాయి ఇంకా పదిహేను చేసేది ఉన్నాయి కాల్స్ ఇంగ వాళ్ళకి కొత్త టాస్కు వచ్చిందయితే నీకు రాలేదా అని అన్నదైతే
చూడాలి మేడం మరి నేను కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి చేస్తా నేను యాక్చువలీ మీకు కాల్ చేసా నిన్న చేసా మొన్న చేసా మీరు బిజీ ఉన్నారేమో మళ్ళీ వేరే వాళ్ళకి కూడా కాల్ చేసాను వాళ్ళు కూడా బిజీ ఉన్నారు చేయట్లేదు ఇగ మళ్ళి ఎవర్కి చేయాలి కార్యాలో లేనివాళ్ళకి ఎట్ల చేస్తాం అనేసి చేయలే
ఉమ్ కార్యాలో మనకు మనం అ సన్మతిలో ఉంటాం కదా వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చేయొచ్చు కానీ ఏ ఒక్కరు రెస్పాండ్ ఇత్తలేరు మంచిగా
నె ఉండరు ఇంకా అట్లా రెస్పాండ్ అవ్వర్ రు అందుకే తెలిసిన వాళ్ళతోనే ఎవరైతే బాగా పెండ్లా ఉండారో వాళ్ళ తోని చేస్తున్నా మాకు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నారు సో వాళ్ళకే చేస్తున్నా నేను మా కజిన్స్ మా ఆ తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఉమ్ చేస్తున్నా అట్లనే ఇగ మీరే ఒకరు నాకు కాంటాక్ట్ అయ్యారు మిగతా వాళ్ళందర్ తెలిసిన వాళ్ళే
హు నాకున్ని ఆ నంబర్లు పంపించి ఉంచండి నాకుడ బెటర్ అయిపోతే ఇదైనతర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేటోళ్ళకంత పన్నెండు పన్నెండు నిమిషాలు మా ట్లడే టాస్కుందంట అట్లా కుంట నేను ఈ కార్యాలు ఉన్న వాళ్ళకు గ్రూప్లు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్ ఒకరు ఎనభై నాలుగు మంది ఉన్నారు అందులో వాళ్ళకు ఒక పదిహేను ఇరవై మందికి కాంట్రాక్ వాట్సాప్ మెసేజ్ చేసి నార్మల్ కాల్ చేసిన ఏ ఒక్క రెస్పాండ్ లేరు ఏ ఒక్క రెస్ రెస్పాండ్ కాకపోతే మలి ఇది కా ఫోన్లు ఎక్కడ ఫోన్లు ఎవరు చేయాల్సి వస్తది చెప్ పు తెలిసిన ఇప్పుడు మీకు నేను ఐదు ఐదు కి మించి చేయలేను మిగితా టాస్క్ లకు నేనెవరి కని ఫోన్ చేయాలి చెప్పు వాళ్ళు అస అసలు రెస్పాండ్ మా అయిపోయినాయి అంటున్నారు ద్ అయిపోయినా గాని రిసీవ్ చేస్తే మీకు కూడా డబ్బులు అయిపో పోతాయి అస్తేయి కదా రాదన్న అది మాటలేదు అందులో ఉన్నందుకు ఒక పది ఎవరైనా కెటైంపుల్స్ ఏంది కదా వాళ్ళకు మినిమం కామన్ సెన్స్ లేకుండా మాది అయిపోయినాయ్ ఇప్పుడు మేము మాట్లాడం మం బిజీ ఉన్నాం ఇట్లా ర్యాష్ గా మాట్లాడి ఫోన్ కట్ చేస్తున్నారు అవ అది ఇరవైకి తలతోక
అవును మేడం నాకంటుగా నీకు వీలు అవ్వట్లేదు అని ఒక స్కూల్ మళ్ళీ ఇల్లు కొంచెం ఉన్నది కాబట్టి కొంచం వీళ్లవ్వట్లేదు టూ డేస్ అయిపోతే కొంచం జే. చేయెచ్చు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నార్ నాకు ఇక్కడ అందరు.
ఆవ్ అట్లయితే మంచిదే నాకు కొన్ని ఆ నెంబర్స్ పంపించు. చండి ఇగ నాగు తెల్సినా ఫ్రెండ్ అవే గూడా చెప్పుంచండిమీరు కూడా ఏ ఎందుకో దిన్ తర్వాత మళ్ళీ పన్నెండ్ నిమిషాలు మాట్లడేది ఇంకా వాళ్ళి ఎవ్వర్ నన్ను వెతకాలి నేను ఓ తిప్పికొడితే ఒక ఇరవై ఇరవై ఐదు మందికి మెసేజ్ తున కంటిన్యూ ఫోన్ జెసి పెట్టేస్తా అంటే హలో హాయండి కార్యప్ నుంచి మాట్లాడుద ఆహ్ దానికి అస్సల్ రెస్. ఫార్లేదు మాయైపోయినై అరే అయిపోయినాయి గానీ మాట్లాడుత్. తే మీకు ఎయిటీ రూపీస్ ఓస్తాయి ప్లసు ఈ యాప్ ఉన్నొళ్ళాకు ప్రతి ఒక్క. కోర్టెడ్ పది నిమిషాలకి కేటాయింపు ఇయాల్సిందే గాదా.
ఆవును.
మేం లేం మేం మేం లేం మేం లేం అనేసరికి ఎవరన్ ఫోన్ జేయ్యాలి చెప్పు.
అవును.
మీనిమ్మమన్ రెస్పాన్స్ ఇయ్యల వ ఇయాలా లేదా.
ఇయ్యాలి మేడం కంపల్సరీ ఏ ఎందుక ఏదర ఉమ్.
ఆహ్ ఇంకొక్కా అక్క కాంటాక్ట్ అయింది. ఆమె కుడా ముస్లింసే ఆమె ఈగ రోజా అవి ఏవి ఉన్నందుకు. కొంచెం బిజీ ఉంటే ముందే జేప్పింది నేన్రోజు బిజీ ఉంట అక్క నేను లేప పాపమ్ అమెతోనైదు మీ. ఇగో మీతోనే నైన్ నేనెన్ని మాట్లాడినా మీతో రెండే గదా ఆ రోజు. మీరు మాట్లాడుక్కోకొ ఒక రోజు ముందు దాని తర్వాత ఇది సెకండ్ నాకాల్సు మా ఆయనతోనే మూడు. కాలుస్సు అట్లా అట్లా చేసుకుంటా రెండ్ మూడు ఇట్లా వేస్ట్ అయిపోయట్లా అనుకుంట పదిహేనైనాయ్ నావి. ఇంకైదు కావాలంటే తలతోక కస్తంది.
నా ప నీ మేమే మంచిగానే నీవి పదైనై నావి టెన్ గూడా రీచ్ గాలే ఇంకా నేను.
అంటే నాయిట్లా వేస్ట్ అయిపోనాయి వాళ్ళు రే రిసీవ్ కాలేదు. అవును అనుకుండా చెప్పి కూడ రెస్పాండ్ ఇయ్యలేదు అది వేస్ట్ అయిపోవా. అందుకే ఒక్కటికి పదిసాలన్నా అదే అడుగుతా మీరు యాప్లా ఓచ్చి ఉండాండి నే. నేను కాల్ జేస్తా ఒక టూ మిట్స్ యాప్ల ఓచ్చి ఉన్నా నడుస్తది రానీ కొంతమంది ఎందుకుంటారు వెయిట్.
ఆహ్ అవును. నాది ఒక కాలే వేస్ట్ అయింది. అది మా ఆడిబిడ్డకి చేసుకున్న ఆహ్ సో అది నాకు వాయిస్ ఆమె వాయిస్ నాకు విన్. వినిపించలేదు నా వాయిస్ ఆమెకి విన్ వినిపించలేదిగా. వేస్ట్ అయింది అదొక్కట్ నాంది కాల్ మీ.
ఇప్పుడు నేను ఇప్పుడు మనం మాట్లాడి కట్టైది గూడా అది ఒకటి వేస్ట్ అయ్యింది అంటుంరు కదా మనది. ఆహ్ అట్లా అనుకుంటా అందుకే. ఆహ్ ఒకటికి రెండు సార్లు అట్లా ఫోన్ జేసి అడిగి అడ్ ఈ మాట్లాడమను బెటర్ అన్నట్టు నాయ్ ఫైవ్ సిక్స్ అట్లా వెస్ట్. చ అందుకానే పదహైను వరకు రిచ్ అయినా.
ఆహ్ హ్ నావి సేవెనే ఆయినైయి మీతోన్నిప్పుడు ఎయిట్. ఇప్పుడు మాట్లాడితేకా ఆహ్ మేంజేస్తే నాకు కౌంట్ వడుతది అంతే మీరు జేస్తేనే వాడవిగాదా. నేన్ చేస్త్. సిర్ అక్కడ మీరు క్లోజ్ అయిన తర్వాత కొనసాగించండి అని ఓస్తుందా. సో దాన్ తార్ మీరీప్పుడు కాల్ మాట్లాడడం అయిపోయిన తర్వాత కొనసాగించడం అని ఓస్తుందా. ఓస్తుంది క్లిక్ చేయమని రేట్. కీమి మనివస్తుంది కొనసాగించమనివస్తుంది సో సో దాంతర్వత. కా సబ్మిట్ అనొస్తుందా మీక్ ఏమైనా బటన్. అదే అదే సబ్మిట్ బటన్. ఆహ్ వా వాస్తుందని జెప్తున్నారు మరి కొంతమంది. అది ఓకె జేస్తేనే మరి డబ్బులు పడుతాయ్ అని అంటున్నారు. అయితే మరి నాకైత్ నా కూడా రావ.
మనం మాట్లాడ్న ప్రతి ఒక్కరు రెస్ అక్కడ రెస్. కోన్నైతది ఆళ్లన్ని చెక్ మనం రీఫ్రెష్ కొడతేనే మనవన్నీ మాటలు రీఫ్రెష్ అయి.
నాకేమో మరే అత్తలె రావట్లేదానీనంటే.
ఏ నాక్కూడ రావట్లేదు మా ఆయన దాంట్లో కుడా రావ లేదు ఈగ రాని దానికి మన ఈగ తిప్పులాడి జేసిన కష్ట కొంత కొంతమంది బెదిరిస్త కొంత కొంతెమమ్మ్ బెరెడ్డ్ అందరికి ఒకటే ల వస్ కొన్ని కొన్నిగా ఫోస్ల్ డిఫరెన్స్ అట్లా వేరే వేరే కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కడు సేమ్ టూ సేమ్ ఉండుమంటే ఉండేయి కదా ఈగ అందరిది పట్టి చూ. కొన్ని మనం టెన్షన్ పడుతున్నం కుదురుతదా. మనకు అయ్యంత కాడ మనం చెయాలి ఎంతో ఇది మనకు బెన్ ఫీట్ ఎంతో కొంత ఆదాయం కారణమ ఏదో లాభం వత్తద అని కాగాని ఇగ వేస్ట్ అన్నది లేదు ఎందుకంటే అంత టైం కేటాయించ లేమండి అస్ అసలు ఈ జనరేషన్ ఎక్కడ టైం ఉంటది చెప్పు ఇప్పుడేదో తల తోక పది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడతెల్తే ఏదో ఒక దాని పనికి ఓస్తది అట్లాన్ ఒకో ఒక చిన్న ఆశ హ్మ్ ఇంకా ఇంట్లో పడి ఉన్నట్వలో ప్చ్ ఇగ ఇంట్లో పడి ఉన్న వాళ్ళుకి కూడా అయ్యో నేను ఇంతో కొంత చేసే నాకు వంద రూపాలు వస్తాయే నా బిడ్డకో దేనికో దానికి ఆశ ఉండచ్ చెప్ప ఎవరికైనా అట్లా అనుకుంట ఎంది నచ్చేవేలు లేవ అందలేవు గాని అరే నిన్న ఇంట్లో ఉన్నటోళ్ళకి వంద రూపాలు ఇచే ఇట్లా దొరికిన గానే కుష్ ఆయితరు
అవును అట్లాన మేడం ఆ అది డబ్బులు అనేది అనిట్ అహా ఒకే ఒకే మేడం టైమ్ ఇ నేను ఆ